హలో హాయ్ అండి
అయండి బాగున్నారా
ఆ బాగున్నామండి వినిపిస్తుందా నా వాయిస్
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇగ ఏం లేదు
ఆహా నాయిస్ వస్తుందండి
అవునా
ఏం లేదు టీ తాగాలండి ఇంకా
ఆ మీరే పెడతార టీ
ఆ అవునండి టీ ఏముంది ఈజీగా గానే కదా ఇప్పుడు
ఈ ఈజి నే ఈజి గానే గాని అందరికి రాదు కదా టేస్ట్ బాగుంటది కదా
అవునండి
మీరు ఎలా చేస్తారండి టీ
ఎలా అంటే ఇగ క్యాజువల్ గానే ఫస్ట్ మన మిల్క్ పాలు తీసుకొని అందులో చిక్కగ కావాలంటే అలాగే డైరెక్ట్ పాలు యూజ్ చేయొచ్చు లేకపోతే కొన్ని వాటర్ కలిపి అందులో మన టీ పౌడీర్ అండ్ మా చక్కర వేసి కొంచెం సేపు వేడి చేస్తే ఇగ మన ఇలా అయి చేయి లేకపోతే అల్లం కూడా వేయొచ్చు
అవునా ఎవరి దగ్గర నేర్చుకున్నారండి మీరు
స ఆ అది చిన్నప్పటి నుండే వచ్చండి మా అమ్మ నేర్పిచ్చింది
అవునా
మీకు ఏ వంటాలంటే ఇష్టం అండి
అంటే తినడానికా చేయడానికా అండి
తినదాన్ని అంటే ఏ ఏ కూరగాయలు ఇష్టం అంటున్న
కూరగాయల అండి
అవును
ఇష్టం అని ఏం లేదండి టేస్ట్ గా ఉంటే ఏదైనా బానే ఉంటది
ఆ అదేకాని నాకు అలచంతకాయ అండి
అవునా
దొండకాయ అల్చందకాయ ఇవి నేను క్కువ ప్రిఫర్ చేస్తాను ఈ పప్పుల కంటే కూరగాయలు ఎక్కువ తింటాన్నమాట వీటి వల్లనే ప్రోటీన్ విటమిన్స్ వస్తాయి కదా
అది కూడా నిజమే కాని పప్పులు కూడా తినాలి కదండి
అవునండి మీరు ఎక్కువగా ఏది వండుతారు
బిర్యానీ వండితనండి
బిర్యానా బిర్యానీ అయితే నా ఫేవరెట్ ఫుడ్ అండి నేను ఏ ఎవ్రీ టైము బయటకి వెళ్ళిన ఇప్పుడు అల్లా అంటే ఎగ్జామ్స్ కెళ్ళినప్పుడు గానీ ఎక్కడికి వెళ్ళినప్పుడైనా పక్క మా డాడితో కలిసి నేను బి బిర్యానీ తింటాను సండే సండేస్ కూడా చేపిచ్చు కుంటాను కానీ నాకు బిర్యానీ చేయడం రాదండి
అవునా దాంట్లో ఏముందండి చేయడం ఎట్లనో తినడం కూడా అట్లనే తింటాం కదండి అండి అట్లనే చేయాలి
తింటాం తినేది వేరు చేసే ప్రాసెస్ వేరు కదా ఒకసారి మీరు నాకు ఎట్లా చెప్త త్తరో ఎట్లా చేయడమో చెప్పండి నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా
ఆ ఏముందండి చికెన్ కర్రీ ఎయ్యలి
ఆ
చికెన్ కరీ చేయాలి బగార రైస్ చేయాలి సింపుల్ గా అంటే మనది తొందరగా అయిపోవాలి అ కుంటే అట్లా చేయాలి చికెన్ చికెన్ కర్రీ బగ ర్రైస్ చేసి దాన్ని రెండింటిని మిక్స్ చేస్తే ఐపోతాది
అయ్యో ఆ ప్రాసెస్ తెలుసఅండి రెస్టారెంట్స్ ఫ్లేవర్ రావాలంటే ఏమ్ ఎట్లా చేయాలి అంటున్న నంని
రెస్టరెంట్ ఫ్లేవర్స్ రావాలంటే
బ్రౌన్ ఆనియన్స్ అని నే విన్నాను అది వేస్తారా మీరు
అవునండి అది అవి కంపల్సరీ వెయ్యాలి కదా అండి అది వేస్తేనే బిర్యానీ లాగా ఉంటది
అదే మరి నేను అదిలే చెప్తారేమో అనుకుంటే బగారా చికెన్ అంటున్నారు అయితే మీరు నాకు అర్థం కాట్లేదు
అవునా అంటే మీరు సింపుల్ ప్రస ప్రాసెస్ అడుగుతున్నారు కావచ్చు అని అలా చెప్పానండి
చికెన్ కర్రీ వచ్చు కాని ఈ బిర్యానీ మన్న ఆ ఫ్లేవర్ రావాలని నేను ట్రై చేస్తున్నా
అవునా అంటే మన హోల్ గరం మసాలా అంట ఉంటాయి కదండి స్పైసెస్ అన్ని బిర్యా అంటే మనకి బిర్యానీ ఏమ్ ఏమ్ వాడుతరో అన్ని స్పైసెస్ ఉంటాయ్ కదా రెగ్లర్ గా కూడా మన వేకుంటాం కదా చికెన్ లో మటన్ లో టన్లో ఆరేమైనా మసాలా కర్రేస్ చేేసుకుంటే వేసుకుంటాం కదా
ఇవి అనస పువ్వు ఇవి వేయొచ్చా అండి ఇందులో
ఏంటండి
అనసపువ్వు సం దింగ్ నేను విన్నాను ఈ మసాలా పే ఆ ఇది అనాస పువ్వు అవును ఆ మసాలా దినుసులు అన్ని అంటారా
ఆ అవునండి మసాల దినుసులు అన్నీ వేయాలి
అయితే మీరు చికెన్ బిర్యానీ చేస్తారా మటన్ బిర్యానీ కూడా ట్రై చేసారా ఎప్పుడైనా
అన్నీ చేస్తానుండి చికెన్ చేస్తాను మటన్ బిర్యానీ కూడా చేస్తాను
అవునా మీకు హోటల్ ఉందా అండి
హోటల్ అలాగా ఏం లేదు కానీ మా డాడీ వన్ అంట ఉంటారు ఊక ఊ బాగా చేస్తావు నువ్వు హోటల్ లాగా హోటల్ పెట్టు ఒకటి అని అన్ అంటారు కాని మనకు అంత ఇంట్రెస్ట్ లేదండి
ఇంత బాగా మీకు అన్నీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వచ్చు అంటున్నారు అన్నీ వచ్చు అంటున్నారు కదా ఆ అది ఒకటి పెట్టేస్తే బానే ఉంటది కదండి
ఆ చూడాలి ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడైతే అలాంటి ఆలోచన ఏం లేదండి
మటన్ బిర్యానీ సేమ్ ప్రాసెస్సేనా దానికి ఏమన్నా డిఫరెంట్ ఉందా
అదేనండి సేమ్ ప్రాసెస్ సే కాని అది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడతది కదా చికెన్ అంటే అంటే తొందర కుక్ అయిపోతుంది మటన్ కట్లా కాదు కదా
ఆహా దీనికి ఒక త్రీ అవర్స్ పడతదా అండి మటన్ బిర్యానీకి
ఎంటండీ
త్రీ హవర్స్ పడతదా అంటన్నా
త్రీ అవర్స్ అవసరం లేదండి టూ వన్ అండ్ హాఫ్ టూ వరకు అయిపోతదండి అ అంటే మనం మటన్ ఎంత త్రో కాని ఇప్పుడు కుక్కర్ లో వేసినాం అనుకోండి తొందరగా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్ లో వే మటన్ అట్లా అండి అట్లా చేసుకోవచ్చు లేదు లేదు అట్లా లేదు మనం అట్లా చేసుకొం మనకి నచురల్ గా కావాలంటే మనం ప్రెషర్ కుక్కర్ కాకుండా ఇట్లా నాచురల్ గా చేసేయాలి
హుహు మీకు బాగానే అంటే మీరు యూట్యూబ్ లో చూసి చేస్తారా ఓన్ గానేనా
అసలు చెప్పాలంటే నాకు అసలు వంటలే రావండి అసలు
మరి ఇప్పుడు ఇవన్నీ చేసి చెప్పినవిహా అబద్ద నేనా
అబధాలు కాదండి అసలు నాకు అంటే ఏం అసలు ఇట్లా ఏం చేస్తారుో అసలు ఆమ్లెట్ కూడా వేయడం రాదండి అసలు నాకు ఇంకా అయితే అందరు అనే వాళ్ళు అసలు ఏం రాదు ఏం రాదు అసలు ఏం నేర్చుకోవా నువ్వు అవి బనేవాళ్ళు గాని ఇక నే కరోనా వచ్చింది కదా నువవు మనక కరోనా వచ్చినప్పుడు బా అప్పుడు మనం ఇంట్లోనే ఉండే ఉండే వాళ్ళం కదా అప్పుడు ఇ అప్పుడు ఏదో ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ లో చూసినా అండి ఒకసారి చూసిన మనం ఎందుకు ట్రై చేయొద్దు రాదా అందరు రాదు రాదు అంటు్ర కదా ఎందుకు రాదు మనకు కానీ ఇట్లా ట్రై చేసినా అండి ఒకసారి మొత్తం ఇ రోజు ఒక ఐటమ్స్ అట్లా కేక్స్ బిర్యానీలు అవన్నీ అట్లా చేసి పర్ఫెక్ట్ గా అయిపోయింద అండి ఇప్పుడు నేను చూడాల్సిన అవసరం కూడా లేదు చేసే
ఇప్పుడు డైరెక్ట్ గా చేసేస్తా అన్నట్టు మీరు చూడరు అన్నట్టు చూసే అవసరం ఉండదు
చూసే అవసరం కూడా లేదండి ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ అన్నట్టు
అయితే మీరు కేక్స్ చేస్తారా కేక్స్ అన్నారు
అవునండి కేక్స్ కూడా చేస్తాను
అవునా ఎగ్ ఇస్త అంత్ర
ఎగ్ చేస్తా వితౌట్ ఎగ్ కూడా చేస్తానండి కానీ మా ఇంట్లో అయితే ఎక్కువ వితౌట్ ఎగ్ే ఇష్ట
ఎగ్లస్ కేక్ అంటే వెజ్ వెజ్ కేకా అంటే వెజ్
వెజ్ అంటే ఎగ్ ప్లేస్ అ లో ఒక కర్డ్ వేస్తారంండి కర్డ్ మిల్క్
పెరుగుదనా అవునా టేస్ట్ ఎలా ఉంటదింటే బా అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ ఫ్లేవర్ అంటే ఆ కేక్ ఈ కేక్ సేమే ఉంటది మన టేస్ట్ డిఫరెంట్ ఉ ఉంటదా
టేస్ట్ డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకు బేకరీలో చేసినట్టు రావాలంటే మనకి మైక్రోవేవన్ అవన్నీ ఉంట మన అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాంటి ఉంటాయా అండి ఉండేయి కదా మనం గ్యాస్ మీద వేసుకుంటాం కాబట్టి మరి అంత ప్లఫిగా రాకపోయినా కూడా ఓకే టేస్ట్ మనం ఇంట్లో వసుకు ఇట్లు ఉంటది అట్లా బాగుంటది ఇప్పుడు షాప్ లో ఉన్నట్టటు ఏం ఉండదు కాగాని సేమ్ ఇ కేక్ కేక్ లాగానే ఉంటంది మనం ఒకసారి ఇంట్లో చేసింది తింటే బయట బయటదిని మన నచ్చదు అన్నట్టు అట్లా ఉంటేది
మైక్రోఓవెన్ లేకపోయినా ఇప్పుడు గ్యాస్ మీద చేయొచ్చా అంటే ప్రెషర్ కుక్కర్ లో చేయాలా
ప్రెషర్ కుక్కర్ లో చెయ్యొచ్చు లేపోతే ఇట్లా స్టవ్ మీద ఇప్పుడు నా గిన్నెలు ఉంటాయి కదండి పెద్ద పెద్ద ఇట్లా బిర్యానీ చేసేటి లేకపోతే రైస్ చేసేటి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా
అవునండి
అలాంటి గిన్నెల్లో దమ్ పెట్టినట్టు ఇప్పుడు దమ్ అన్నం ఇట్లా దమ్ పెడతాం అట్లా దమ్బట్టినట్టు చే చేస్తా అయిపోతుది ఒక ఫార్టీ ఫిఫ్టీ అవర్స్ లో ఫిఫ్టీ మినిట్స్ లో అయిపోతుదండి
అవునా దాని మీద క్రీమ్ కూడా వేస్తారా మీరు
ఆ చేస్ చేస్తానండి అప్పుడప్పుడు
అవునా మీకు రెస్టారెంట్ బేకరీ అందులో ఉండే ఐటమ్స్ సన్నీ తెలుసు అనుకుంటా
ఆ అన్నీ కాగాపో మా్యాక్సిమం అయితే తెలుస అండి ఏో కొన్ని కొన్ని అట్లా మిస్ అయితే కావచ్చు కానీ తన్న తెలుసు నాకు
నేను లైక్ స్నాక్స్ చేస్తనండి ఇప్పుడు ఆ సమోసా ఉంటాయి కదా సమోసా గాని మన కారం పూసలు కానీ ఇంకా బజ్జీలు పునుగులు ఉంటాయి కదండి ఇవి చేయడానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా అంత పెద్ద ఐటెమ్స్ కర్రీస్ రావ అనుకోండి కానీ ఏవి నాకు బాగా వస్తాయి
అవునా అండి మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అవన్నీ
ఇవరి దగ్గర లేదండి ఇగ యూట్యూబ్ చూస్త అప్పుడప్పుడు ఇంకా మా అమ్మ చేసేటప్పుడు ప్పుడు చూసి నేర్చుకున్నానండి
చాలా బాగా చేస్తారేమో
ఆ ఇంకా టేస్ట్ అయితే ఓకే అండి తినొచ్చు
అంతే అంటారా
ఆ ఇంగ తినగ తినగ వేము తియనుండు చేయంగా చేయంగా ఏ పనైనా వస్తది గదా ఇక స్టార్టింగ్ అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు ఎవరు రాదు అని మిమ్మల్ని అన్నారు కదా కరోనా టైం మీకు చాలా బాగా యూజ్ అయ్యంది
అవునండి అదైతే కరెక్టే అండి
కొందరికి అదే కరోనా టైమ్ లో మంచిగా లే అంటే కలిసి రాలేదు కొందరికి
అవునండి కలిసి రాలేదు ఇప్పుడు మనం ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఏదోకటి మన ఫాదర్స్ అయిన ఎవరైనా కొంచం జాబ్ చేస్తా ఏమన చేస్తారు కాబట్టి మనం హాలిడేస్ లో కూడా మనం ఉండగలిగినం అదే ఇప్పుడు